ఆ
ఉ
చెప్పేం చేస్తునవ్ ఏం లేదు నీ దాంట్ల ఏంది ఆర్ కాల్స్ జూపిస్తుంది
ఆ
చూపిస్తలే కాల్సు కాల్సు ఆరు చూపిస్తుంది ఏందంటున్న
ఎవరిది హలో
ఇప్పులో స్క్రీన్ షాట్ పెడింది ఎవరిది మరి ఆరున్నయిగా
ఉ పన్నీయి డౌన్లడ్ చేయాలే
చేేషిన్దా
ఉ అయ్యాలా షాప్ కు అయ ఎయించుకోడానికి వచ్చిందని చెప్తినిగా ఏ అలా డౌన్లోడ్ చేసి ఆమెకు కాల్ చేసిన లిఫ్ట్ చేసింది అంతే రీచ్ అయ్యవా అంటే అది స్విచ్ ఆఫ్ అయింది ఫోన్ అమది
ఆ
ఊ నాకు కౌంట్ పడ్డదు కనీ ఆమకు బళ్ళే
ఆ అట్లా పడదు ఎవరు చేస్తే ఆళ్లకే కౌంట్
ఆ అదే ఆ చూసినవా గ్రూప్ లో ఏం పెట్టిందో
నా దాంట్లో ఒకటే ఉంది ఏంటిది
కాల్ చేయాల అంటే వామ్మో అని పెట్టింది చేయాలంటే
ఎవరు
మా విన్నీ
ఆ
హు
కృషితో మాట్లాడక పోయినావు ఆమె తోటి ఎం మాట్లాడాలే
నీ తోట
కృషిన్ మాట్లాడ అనా పోయినవు ఫోను
ఎందుకు ఆమెకే చానా ముచ్చట్లు ఉన్నాయి చెప్పడానికి ఖుషి ఎందుకు మాట్లాడుతాది
నేను చేయడానికి
మాట్లాడు
ఓ
అదోటి మాట్లాడు ఆమె మాట్లాడకదనే మాట్లాడకున్నా
చేత్త అయితే అయ్య అయ్యో ఎక్కడి బాధ వచ్చిందిగా
డౌన్లోడ్ చేసింది గున్న అక్క ఒక రెండు సార్లు పిన్ని డౌన్లోడ్ చేసింది పిన్ని రే చేయి రెండు సార్లు మా లక్ష్మి కూడా చెప్పిన అగో నాగలక్ష్మికి డౌ డౌన్లోడ్ చేయమని చెప్పినా గా గ్రూపులో యాడ్ ఆడ్ చేసిన గా దాన్ని ఒకసారి అవి దానికి కాల్ చెయ్ రమ్యక్ చేయి నీకైతే ఇల్లు కొంచెం కంఫర్టబుల్ ఉంటారు చెమ్మ అక్క ది కూడా పోయి డౌన్లోడ్ చేస్తా నేను లేదా దానికే చే షమ్మఅక్కది కూడా నేను పోయి నేను పోయినంక డౌన్లోడ్ చేస్తా
ఆ
దానినికి
మా పిన్ని ని చేసుకోవే అంటే ఎందుకు డబ్బులు క అ అయితే ఆ స్కామ్ ఉంటందా అంటే ఇగ సరే లేవే నీ ఇష్టం నాకు వచ్చినయ్ అని చెప్పినా
మీ అమ్మకు చెప్ప పోయినవ్
ఎవరు చేస్తారు మా అమ్మ దాంట్ల
ఆన్ చెయ్యాలి
ఆ అజయ్ వస్తాడా
ఊ
మొన్న ఉన్నప్పుడు అది ఏసి రా నైతిని మొన్న ఉన్నప్పుడు వేసి రాను ఐతిని నువ్వు పోయి చూ ఒకసారి చెప్పి రా రాదు మరి
హు పోతా
మామున్నప్పుడు పోయి చెప్పిరా
స
ఎం గాలేదు చెప్పు చూపించి ఆ యో ఎంత భూములు ఓ మరి ఎక్స్ట్రాలు చేయసుడు ఎందుకు
హు
ఎక్స్ట్రాలు చేయకు గానీ
ఇంటి వరకు వస్తా ఇంటికి వచ్చినా అంటే మళ్ళ బయటకితిరిగి మళ్ళా స్నానం చేసి పొద్దుగాల్లే
ఏం కాదు స్కూటీ వేసుకోనైన పోకు గి సందు లంగానేగా ఈ పుష్పా ఆంటీ దగ్గరికి
అయితే
ఇప్పుడు కూడా ఇప్పుడు ఉంది పోరాదు నిజంగానే
ఊ హమ్ ఇప్పుడు బండి సర్వి సింగ్ కి పదింటికి పోదా అనుకుని ఆల్రెడీ ఇడనే పదైంది
అ మామ్మ పదింటిదాక ఉంటదిగా రే పైన పోయి పొదుగాల పోయి చెయమను నైట్ పో నైట్ వీలు ఉండ కుండ చాలుగానే చెయ్యి ఇగ మన దాంట్లో కూడా
నువ్వు కలుస్తువ్వు గా మీ అమ్మ ని
నేనేమి ఎప్పుడు కలుస్తా అమ్మాయి ఇదే మర్నాడు ఇగా
విేమాలయ
మీ మామ్మ కి ఎప్పుడు కలుస్తావా ఆ మామ్మ ఎప్పుడు
వకండద
ఏమ్ కాదు మా అమ్మ దాంట్లో జోసఫ్ కు చెప్పు అన్న అది మరి డబ్బులు పడాలంటే అకౌంట్ ఉండాలిగా అంటే అవునంటే ఇక అకౌంట్ అంటే ఇక మనం డబ్బులు కట్ అయితే ఫేక్ ఉంటాయ అ నయ్య అన్నడు
మారే ఇంకేం చేస్తడు లక్ష లక్షలు మెయింటైన్ చేస్తాడు అకౌంట్ లల్లో ఆ భయం
మా పిన్ని కాదు మా భా ఆళ్లకి లేవ్వంట మా బాబాయ్ది అది మా బాబాయ్ ది అయితే బభై సడ ఏడుగా శాలి బడిదే అంతకు చర్లి అంత
హమ్
ఈ టాస్క్ ఒకటి కంప్లీట్ అయితే మంచిగా డబ్బులు వస్తాయి
అది వండర్లా ఆఫర్ ఉంది చూసినవా వీడియో మొన్న నువ్వే నా పెట్టింది గ్రూప్ లో నాకు
చూడలేదు నేను
టికెట్ ఎయిట్ హండ్రెడ్ అంటగా రంజాన్ వరకు ఆఫర్ రంజాన్ ఆఫర్ మొత్తం మొత్తం తిరిగి వచ్చాను మనం ఇప్పుడు ఫస్ట్ టి టికెట్ తీసుకొని ఇంగ లోపల్ పోయి మనం అలా లోపల టికెట్ ఏం లేదు కదా డైరక్ట్ ఎక్కడమే కదా లైన్లో నిలబడి ముందల టికెట్ ఒక్కటే తీసుకోవాలా
ఆ
కొనుక్కున్నాం అంతే ఇంగ ఏమింది అసలు ఏం కొనలేక తినడానికి కొనుక్కున్నాం అంతే పైసలు ఏడైతే పెట్లేగా ఓ రెండు వేలు పట్ తలా రెండు వేలు పటుకొని పోయిన
ఆ
నువ్వో రమ్య నా పెట్టిన గ్రూప్లో నువ్వో పెట్టినావు మన గ్రూప్లోనే ఈడియట్స్ గ్రూప్లా
రమ్య పెట్టింద నేం పెట్లే
కృష్ణ ఏడు వందల ఎనభై ఆరు రంజాన్ ఆఫర్ రంజాన్ వరకు ఉంది
ఆ
తక్కువ అన్నట్టే మరి మామూలుగా పోయినప్పుడయితే పదహారు వందలో పదమూడు వందలో పడుతది ఉం
అదే
బానే ఉంటదా పోతే మరి
నాతో
ఉం
పోవలనుకుంటే అనుకోని పో పోవాలా అనుకొని పోవాలి ఎన్ని ఎన్ని రోజులు ఉంటుంది ఆఫరు
రంజాన్ వరకే రంజాన్ ఎంతవుతుంది రేపు ఉగాది ఇరవై ఒకటో తారీ పంతొమ్మిదికి రేపు ఉగాది అది ఇరవై ఒకటో తారీఖు రాంజాన్ ఇగ
ఆహా ఎళ్ళె నుద
చెప్పు ఏం చేస్తున్నాడు అన్నయ్య
పనకి కాడికి పోయి వస్తానని పోయిండు
అమ్మమ్మ ఏం జేస్తుంది.
చ వంకాయలు వంకాయలు వండుతుంది
అ
నే ఇప్పుటి దా నెత్తుకున్నా అ పాట ఉత్తునే ఇంట్లో కూర్చు తెలుస్ టేన్ష్న్ బయట్నే ఇంతసేపు బయట్నే కూర్చున్నా ఇదర పనుకుంది
హ్మ్
ఇంక పండ బెట్టిన ఇంట్లో తీసుకొచ్చి
విడియో కాల్ అన్న చెయ్యచ్చ ఉన్న పోయిస్ సెడ్ లోనే చూడగ
వాళ్ళు ఇల్లు కడుగు ఇల్లు కడుకుంటుర్రు పండక్కి
నువ్వు కడగవ మరి
ఆ కడగను
ఏ మె కడుగు
అ సరిలే
ఏమైనా లేసింద
కింద పడంగానే లేచింది
ఇప్పుడే వచ్చాం ఒసారి
చేస్తలే లేచినంక చేస్తలే పడుకుంది
మ్ హు ఏమైంది మరి ఇయళ వస్తా అన్నారు రాట్లే
ఆ
ఏమైంది ఇడికి వస్తాన్నరు రాట్లేరా
ఏం రాట్లే అయిపోయింది నిన్న అంతే
ఉమ్
నిన్నే ఫోన్ చేసింది మాట్లడిన
హ్మ్
ఇలాగో ఆ లోపల పిలిచి ఇప్పటినుంచి మంచిగుంది ఇంగ అని నువ్వేమనకు ఆమె మనదు అని ఇగ పర్లేదు
ఎవరు పిలిచిర్రు
హ ఇగ
ఆకువి
అమ్మమ్మ పిలిచి ఇద్దరితో ఇద్దరిని మాట్లాడించికొని మంచిగా ఉండి
మ్మ్ హు
ఏవన్నా కానివ్వండి అయితే గాని ఇంగ చెప్పింది ఇగ
మంచిగ మాట్లాడుతుంద
ఆ
మ్మ్ జాబ్ ఏం రావా ఇయ్యలా రాట్లేవా
ఇస్తా
ఉమ్ హు ఏం వద్దులే ఉండు వా దా ఇగొస్తున్నా కొద్దీ ఊకూకే గొడవలు అవుతున్నాయి ఆ
ఏ విన్నాక ఏమో పెట్టింది మాకు రాట్లే అని పెట్టింది ఏమో
చూస్తలే గాని
ఆ
ఏన్ రామా
యావుఊరిది ఏంఅడ్లె ఈఎం ఐలే ఇలా ఈఎంఐల గురించి కాసేపు అయింది
హ్మ్
నేను చేసుకున్నా నేను కట్టుకుంటాను నేను అట్లా కట్టొద్దు మా అమ్మ ఉకొదు ఈనా అయితే మయ్యను అడుగుదాం ప అని మాయనకి చెప్తే మరయాద అమ్మె సంతోషం కోసం చేసుకుంది వాని మీద ఎందుకు వేస్తుంది ఆ అమ్మాయి కట్టుకుంటుంది
హ్మ్ ఉ
ఉ మనం ఎటట్ ఎటటిటు చెప్తావు అని అంటున్నా మళ్ళ మా
ఉ ఎవర్ని వాళ్ల అన్నానా
ఉ అది కరెక్టేనా అంటుంది ఇగ
ఉ మీ అమ్మ ఎందుకు కడుతది మీ అమ్మ కట్టదు మీ నాన్న కట్టాడు
ఉ
చేసినప్పుడే ఒకసారి మొత్తుకుంది మా మమ్మీ ఎందుకు చేసిర్రు ఎందుకు చేసిర్రు అని అలా రో ఇద్దరినిది చరి రెండే తీయమన్నారా మరి సెట్టు నీకు
ఏ క బెలిస్ అనుకోలే నేనైనా ఇప్పుడు ఏమన్నా పెళ్లిసుకుంటా అనుకున్నానా చేసుకుంటాన అనుకోలేదు ఇరింగ్ బెర్త ఇరింగ్ బెర్తది బ్యాంక్లో ఎంత చేసి ఫోన్ చేసి
ఆ ఎన్నొస్తాయి ఇప్పుడు ఎన్ని రావు అనుకుంటా ఇప్పుడున్న రేట్ రాదుగా అప్పుడున్న రేట్ వస్తుంది కదా మీీకు ఉ
పోవాలి అ ఆ
మాధవ పిన్ని ఫోన్ చేస్తుంది
అే ఉంది బోర్నెట్ అయికునే ఉంది
ఉ జస్ట్ అమ్మవుగా లోన్ తీసుకుంటావు అంతేగా గోల్డ్
ఇల్నా అమ్మ ఆ
అదే ఇగ దాన్నే అంటారు గోల్డ్ పెట్టుకోని డబ్బులు ఇస్తారు మల్ల నువ్వు క్లోజ్ చేసుకోవడానికైనా కావాలిగా
ఆ అప్పుడు ఉన్నప్పుడు నిమ్మలంగా చేయొచ్చు ఈ అమ్యి ఈ ఫస్ట్ ఈ అమ్యి త ఈ అమ్యి తగ్గదిి కదా
అట్లా కాదమ్మా ఇప్పుడు రింగు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడం వేరు గోల్డ్ లోన్ తీసుకోవడం వేరు నువ్వు గోల్డ్ లోన్ తీసుకుంటే మల్ల నెలకింత కట్టాల్సిందే అప్పుడు గడితీవి గా మూడు వందల ఐదు వందలు శివ అబ్బాయికి పడి ఆ మళ్ళా రెండు రెండు రెనోవల్ చేసుకోవాలి దాన్ని సంవత్సరానికి ఒకసారి ఆ అంట నువు కట్టాల్సిందే లేదు ఎవరికడన్నా పెట్టి పైసలు తీసుకుంటా అంటే అ తీసుకుమరు
ఎవరు ఉనారు దీని పెట్టుకొని డబ్బులు ఇవ్వడానికి మీ అక్క ఈ రింగ్ పెట్టుకని ఐదు వేలు ఐదు వేలే ఇచ్చింది బ్యాంక్ లో నాకు ఇరవయి వేలు ఇచ్చిరగ్గా
మరి అది లోను నువ్వు నెలకింత కడుతవు